ఇంకా ఏదన్న చెప్పండి
అయిన అది ఆఫ్టర్నూన్ గదా ఎట్లా రేపు మార్నింగే పోవాలా ఆఫ్టర్నూన్ పోవాలా
నీకు బస్సెస్ పటి అవైలబలిటీ పు లా మధ్యలో కొత్త కొత్త లేట్ అయితే ఇబ్బంది అయితది
ఉమ్మ్ ఎట్లా మరి
రేపు ఈవినింగ్ మాత్రం కొంచెం తొందరగా కంప్లీట్ చేసుకో కాలేజ్ బస్ వెళ్తా అని చెప్పు
అట్లా కాదు సీక్వెన్స్ లో కూచురంట కదా
అవునా
ఆ ఈరోజు ట్వంటీ వన్ వెళ్తుంది
మేమ మాక అయితే ఏం క్వెన్సీ రాలేదు మాకు నా అయిపోయేసరికి ఫోర్ ఫార్టీ ఫైవ్ అయింది నాది
అవునా
ఫైవ్ థర్టీకి వచ్చిన హాస్టల్ కి
అంత వరకు ఉన్నారా వాళ్లు
ఆ ఎవరు
అది మన కాలేజ్ ఎల్లనా
ఏ కాదు
ఆ
ఉహ్
ఉ ఫైవ్ ఫార్ ఫోర్ ఫార్టీయా ఇగా నాకైతే లేట్ అయితది
ఈరోజు తొందరగానే అయి వంట
ఉ చెప్పిగా
చెప్పాలి
ఏం లేదు
రోజు బస్ ఎక్కినప్పుడు బ్యాచ్ మేట్ వెబ్ సిరీస్ చార్జెస్
ఆ
ఇప్పుడు టెన్ ఎపిసోడ్స్ అయిపోయినాయి ఇంకొక సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి
ఏ ఏం సిరీస్
బ్యాట్స్ మెట్స్ మొత్తం మన కాలేజే మన కాలేజ్ లో తీసిన వెబ్ సిరీస్ అది
అవునా
ఆ మొత్తం మన కాలేజే మన క్లాసులు మన స్టాఫ్ రూము
ఆ
బాగుందా అంటే యావరేజ్ ఉంది అని చూస్తున్నా మంచిగా ఏ అట్లా చూడ బుద్ధి అయింది చూస్తున్న అయితే ఫస్ట్ ఏ చూసిన ఫస్ చూసినప్పుడు లెవెన్ ఎపిసోడ్స్ ఉండే నేను అయిపోయిందను అనుకున్న కానీ మా జూనియర్స్ అందరు అక్క అయిపోలే ఇంకా చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి మీ కాలేజ్ మొత్తం ఉంది అ నేను ఆల్రెడీ చూస్తునారా అంటే లేదు ఒక ఇంకా ఫిఫ్టీన్ ఎపిసోడ్స్ మళ్ళీ వచ్చినాయని చెప్పారు
అవునా
అ
నేను కూడా చూస్తా ఎట్లుందో
చూడు బాగుంటది అని వస్తా మంచిగా నచ్చాయి
ఉమ్ ఇంకా
ఇంకా చెప్పాలి
ఒకసారి నది రెస్యూమ్ పెడుతా చూడు ఎట్లా
ఆ పెట్టు
మ్
ఆ
ఆహకత్త
హై హైదరాబాద్ ది పెెట్నావా
ఆ
ఎల్ల పెట్టినావు అచ్ ఈ మెయిల్ల పెట్టినవా
సర్టిఫికెట్స్లా
ఆ
సర్టిఫికేట్స్
సటిఫట్స్ ల పెట్టినవా ఓకే
మ్
అది కోడింగ్ కింద కోడింగ్ ప్రొఫైల్స్ అని అంటాం కదా
అవును
ప్రొఫైల్ కదా అచీవ్మెంట్స్ అని పెెట్టాలంటా
అవునా మరి మనకు షాలీని మేడం ఏం చెప్పలేదు
షాలిని మ్యామే చెప్పింది నాకు అచీవ్మెంట్స్ అని అహ షాలిని మ్యామ్ కాదు సతీష్ సర్ చెప్పిండు ఇంకొకరు కమ్యూనికేషన్ తీసుకోలే ఆయన చెప్పిండు
మ్ హు
అది
అ అచీవ్మెంట్సా మళ్ళీ అచీవ్మెంట్స్ వేరేది ఉండే కోడింగ్ ప్రొఫైల్ వేరేది ఉండేగ
ఆ ఏం అవునా నా నాదాంట్లే అట్ ట్లెం లేదు కోడింగ్ కో ఆహా కోడింగ్ ప్రొఫైల్ స కోడింగ్ ప్రొఫైల్స్ అని పెట్టకుండా కోడింగ్ అచీవ్మెంట్స్ అని పెట్టాలన్
ఆహా
నేన్ మొన్న మార్చిన నన్నయితే ఎవరేమనలేదు కోడింగ్ ప్రొఫైల్స్ పెట్టాలని ఎవ్వరనలే అచీవ్మెంట్స్ పెడుతే ఎం అనలే
వై వి షుడ్ హైయర్ యు అంటే ఎం పెట్టినావ్
వై వి షుడ్ హైయర్ యు అంతే బికాస్ ఐ హవ్ ఆ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ టెక్నికల్ లాంగ్వేజెస్ అని చెప్త
మ్ హు
మ్
ఆయన ఆయన కమ్యూనికేషన్ తీసుకుంది చూడు అయినా అసలు డేటా సైన్స్ అంటే ఏంటి అది ఎడ యూజ్ చేస్
తే నన్ను అడిగినారు వై వాట వాట్ ఇస్ డేట సైన్స్ అని అడిగినడు
ఆ
అ డ్ డేటా సైన్స్ కి డటా బేసెస్ డిఫ్రెండ్స్ అడిగిండు
నేనసలు ఎంత జోక్ గా చెప్పిన తెలుస కామెడీగా చెప్ వినహా డేటా సైన్స్ ఎక్కడ యూజ్ చేస్తారు ఎవరు యూజ్ చేస్తారంటే డేటా సైంటిస్ట్ యూజ్ చేస్తా రని చెప్పిన
అన్లే అన్నకు డేటాబేస్ డేటా స్ సైన్స్ కే పోయినవ డేట్ ద కామన్ పాయింట్ ఏంటని అడిగాను నేను ఉంటదా అని అడిగాడు నేను ఫస్ట్ అది నుంచి ఉండదు అని అనుకుంట అనే లోపు నో సార్ వి హ్యావ్ కామన్ పాయింట్ దిస్ ఎ బోట్ టాటా ఆని చెప్పిన
ఆహా
సంబంధించినయే కదా
అవును
ఉహుమ్ ఆయన ఏం అడుగుతాడో ఏమో
ఏమ్ బడ్లా ఉహుమ్ ఇంకా రెబ్బోయి రెప్ బోయి రెప్ బోయి మళ్ళ
ఆ
వాస్తవ సాయంత్రం అయితది ఈగ లంచ్ లంచ్ తీసుకపో ఇక మరి మార్నింగ్ పోతే
ఆ తీసుకోవాలి ఉమ్ అమ్
ఆ హుమ్
నువ్వు తీసుకుపోయినవా లంచు
నే నా ఆఫ్టర్నూన్ కదా
ఆఫటర్నూన్ ఎప్పుడూ వచ్చినవ్ మరి
ఆఫ్టర్న్ వన్ కి పోయినా కాలేజ్ కి ట్వల్వ్ ఫార్టీ ఫైవ్ కి పోయినా వన్ కి సిబిసికి పోయినాం
ఓహో
ఆమ్
ఇంకా చెప్పు
నువ్వే చేప్పాలి నువ్వే
ఎం లేదు చిట్టి ఎం చేస్తుంది ప్రిపర్ అవుతుందా
ఎవరు సిక్ట్ ఆ ఏమో లే ఎప్పుడు ఫోన్ చేసిన ఎప్పుడు మెసేజ్ చేసినా ఏదో పని మీద ఉన్నా అనే అంటది ఉహుమ్
ఉమ్
అడగాలి ఓ ఎప్పుడు ఫోన్ చేసిన ఎప్పు ఉంటది వస్తున్నా అంటది ఇగా దానికి పనులు ఉంటది కాబట్టి అని నేనే ఏమంటున్నా ఇప్పుడు ఉమ్
తిన్నావా
తిన్నాను సాయంత్రం నిన్నా
ఆ చెప్పు ఏం మాట్లాడాలో తెలుస్తా లేదు
చెప్పు ఏదో ఒకటి నీకు నచ్చినవి నచ్చనివి ఏదో ఒకటి చెప్పు కాలేజ్ మోర్ కాలేజ్ దాని బెస్ట్ మెమోరీస్ వర్స్ట్ మె వర్స్ట్ మెమోరి ఎప్పుడు బెస్ట్ వద్దు గాని
ఆ వర్స్ట్ మెమోరి ఎందంటే నేను ఒకసారి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ అది త్రీ మెంబర్స్ ఉంటరు చూసావ
ఆ
అలాగే వాళ్ళ ఎనకల లాస్ట్ బెంచ్లో కూసున్నాం వాళ్ళు ముందు బెంచ్లో కూచ్చిరు
ఆ
వాళ్ళు ఎప్పుడన్న నన్ను చూస్తే నవ్వుతారేమో అన్నా కోపం వస్తది నాకు వాళ్ళు నన్ను జూసి నవ్వుతున్నారేమో అనిపిస్తది ఊకే
ఆ
నేను ఇట్లా బెంచ్కి కాలు వెట్టుకొని నేను ఏదో డ్రాయింగే వేస్తున్నా
ఆ
ఆమె ఫార్టీ టు ఇషితా ఇషితా జూసింది
మ్మ్
చూసి నవ్వింది ఆమె హారికక్ జెప్ హారికక్ జెప్ గమ్మయ్ చూడు ఎట్లా కు సింది అని
నెంబర్ టూ నెంబర్స్
అ అదే అమెకి జెప్ తే ఆమె నేను ఆమె దిక్కే చూస్తున్న ఆమె చూస్తాద చూడదా అని చూస్తున్న
ఆ
అమె జూసింది నేను జూస్తున్న అని ఇట్ల నెక్ ఎక్సర్సైజ్ లాగా చేస్తుంది
అమ్మని యమ్మ
నకోపం వచ్చింది ఆ రోజు నాకు ఏడుచు ఏడ్చిన
ఏట్స్
ఆ
మై గాడ్
ఆ ఏంటి గిట్లా చేస్తుంది ఏమన్న అన్నాన. వీళ్ళని ఎందుకు అట్ల చేస్తున్నారు
ఆహా
మ్మ్
ఇదంత ఎప్పుడు జరిగింది
ఏమో ఎప్పుడు జానవరి ఫిబ్రవరిలోనేమో
ఎప్పుడన్న ఈమ్ ఈ ఇయర్ ఈ సెమిస్టర్ అ లాస్ట్ సెమిస్టర్లోనే ఆ మ్ హు
మ్
ఇంకా మరి బెస్ట్ మెమోరి
ఆ బెస్ట్ ఏం లేదు తొక్క
మేబి మీ గ్యాంగ్
ఏమి లేరు
ఓయ్
ఎడికైన ఒక్క దగ్గర పోదామంటారు ఎవరు ఒకరు రామంటారు అయిపోతది క్యాన్సిల్ సా
మీరయనా వేటిగైన బయటకి కొకసారే బోయినం రెండు సార్లు పోయిర
మేమ ఒక్సారి అదేదో ఆ ఆ ఎరోజు ఒకరోజ్ బోయినం అది గూడా మేమిద్దరం స్నానాలు గూడా జేయలే అక్ అక్షయా నేను
పోయిండ్రా ఆయనా
ఫొయ్ నాం
ఉండేదే అస్సల్ కొంతమం
ఏమ్ గాదులే ఈ రోజు తిండ్లేదు గా ఇంగా అంటే తలస్నానం జేయలేదు వుత్తు స్నాన జేషిన
ఆ అట్లైతే ఎం గాదు గని అసల్ చేయలే అనుకుంటున్నా
బయ్ట్ కా అక్షయ వద్దే వద్దే అనిఅన్నది నేన్ గుడా వొద్ వొద్దులే మీరెళ్ళీ జూషిరాండని నేనన్నా ఆ మ్ అయితే మేమ రూల్ నెంబర్ టెన్నుండి ఏం గాదు. ఈ రోజు ఏం దిండ్లేదుగా మీరు అయినా స్నానం గుడా ఏసిర్రుగా జస్ట్ చూడండి. మొక్కకండి అని అన్నారు ఇగ
ఆహా
ఓ వొయినమ్ లోపల్కి
అ
పోయ్యి బాక్సుల్ దిని వచ్చినం
ఆహ
ఉ అది గుడా అనుకోలేదు. ఆ రోజు ఎం ఏదో అయితే అంతసేపు ఉన్ ఏదో ఫామ్ సబ్మిట్ జెయినికనో దేనికో ఇచ్చినాం ఆ రోజు
ఫామ్ గాదు అప్పుడేదో ఉండె నే
ఆ
మేమ్ గూడా మేమ్ కడా బంగ్ గొట్టినాం మీరేమో అటు వోయినట్టున్నారు. ఏఐ ఏజెంతో
కాదే
అవును
అయ్
సరే తీ సరే తీ
ఉ
అది